ద హలో
నేనేం మాట్లాడాలి
హలో
ఉమ్ చెప్పు
వాట్సాప్ లో పెడత రాయచు కదా ఎం ఎంట ఆ అమ్మాయి అసల
ఆరస్త ఉంది
ఆ ఏందో అరస్తా ఉంది ఆ అమ్మయి అందుకనే వాట్సాప్ లో పెట్టమని చెప్తున్నా మే వాట్సాప్ చేసి మే సమీర్ వాట్సాప్ లో పెట్ సమీర్
మే వాట్స్ అప్ లో పెట్టుమే ఆరస్త ఉంది
సచే వాట్సప్
ఎప్పర్
మెంట్లఎక్కింది నాకు నిజంగా
ఆ అమ్మి చెప్ప
ఏం చేస్తున్నారా
ఏందు ల్యాబ్ లో రాయమ అంటే సార్
హలో హలో
మే నాకు రాలం ఇంగ్లీష్ అందరూకు వచ్చింది మే
ఏంది మీరు దీంట్లో మాట్లాడుతున్నారు మీరు వీడి దెబ్బతో దిని తీసి పరేయ్యాల ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు కదా దరిద్రపు ఇది పెట్టాడా పెట్టరు పెట్టరు
నీకు చు
ఇంకా పది ఉన్నాయి ఊర్ ఆ అందు వాళ్ళు చేస్ ంటంద పెట్టమంటున్నా
వచ్చి ఇక్కడ కూర్చో ఉన్నారు కావ్య ఎ కా
మరి దానికి చేస్తమే పడవి మన్నాస్త
ఈ మధ్యాహ్నం చెయి
బల్ పా పోడి ఫ
మధ్యాహ్నము ఈవినింగ్ చెయి
ఆ మధ్యాహ్నం పోయి ఈవినింగ్ అ అబ్బి విన్ల అన్ని
తింటున్నావా
నేనా తినలేదు ఉప్మా ఎన్నిసార్లు చె చెప్పాలి ఎంతమందికి చెప్పాలి నోరు నెప్పుపుట్టి పొతాంది
మరి ఒక పాట పాడు
నా మనసు నా నా మాటున్న బాటున్న ఓ నేను బాడు నేను బాడను ఇప్పుడు
ఆ మాటూ నా బాధ కుమటలకి ఊరు కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరు చేరువ చేరువ అవుతున్న స్టార్ట్ నువ్ జత కాగలవా
నా హ్యాండ్ రైటింగ్ లాగుందిది
మ ఇప్పుడు ఏంది టైం అయిపోయింది కదా ఏంది రాసేది అ హ్
ఫొటోస్ ఓపెన్ చెయి
అమ్మాయి అంటే మా క్లాస్ లో పెద్ద గొంతు అమ్మాయిది
ఎండి మేం రాయాల అందుకని పంపియట్ల అక్క అందరం మాటాడుకుంటుడి
విఆర్ బిజీ ఇన్ టాకింగ్ కాల్స్
ఉమ్
ఆ అవునా
ఆ ప్లాంటేషన్ అని చెప్ చెప్పారు ఇందాక రాముగాడు రెడీగా ఉన్నాడున్న అంట ఉ
హ రా కూలి పని చేస్తాండరంట్ర రోజు
ఆ ఎట్ అనుకున్నార ఏమో ఆయన
ఉమ్మ్
ఆ అమ్మాయే ఏ ఏంటి అడుగుదాం అంటే డౌట్ ఆ ఏందో పాప నిన్న ఎంత పని చేసారో మన క్లాస్ అబ్బాయిలు. వాయ్ వాళ్ళు బయట చేసుకున్న డబ్బులైనా వచ్చినుంటాయ్. ఏందో అంత పని చేసారు ఏమనుకుంటున్నార ఏమో అసల
వాళ్ళ కోసం నా త అంత కొంటూులిని బటుకువి
ఉం కూలీలు పెట్టుకోలేరు కాగానీ మన అలా వాడుకుంటున్నారు.
ఈ రోజు ఏం ముస్లింసు వాళ్ళు రాలేదు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ రాలేదే
నా గర్ల్ ఫ్రెండా ఆ ఓ ఆ అమ్మాయికి నేను ఇంక రాను అని చెప్ పింది ఏమో అంటే ఏమని ఇంకా చెప్పలే వస్తుంద రాదని తెలియట్లేదు డౌట్ అదేందని తెలిదు హెల్త్ బా ట్ందంట ఫోన్ ఎత్తట్లేదు అమ్మాయి
అంగరి పోదామే ఎవఊరికి నజ్రీన్నికి
ఓ ఆం మా బంగారవా
ఇంగ ఊరు అనుకున్నా
నేను నిన్న వచ్చి నిన్న అంటే ఆర్మీ మా అమ్మాయి దా కరీ పండామ్ కరిపండి అనుకున్నా
ఆడ కం చెప్ప
ఆ ఏందీ ఈరోజు మీ ఆ హాస్టల్ లో అదే అక్కడ పీజీలో. ఏందో ఊర్కే ఏండి బడితే ఎం చేసేస్తా ఉన్నారు గ్యాస్ లేదని. కానీ ఇప్పుడు గ గ్యాస్ వచ్చంది అయినా గానీ చేయట్ లేదు
ఆ అదేందో.
ఊ ఎప్పుడు మారుస్తారో ఏమో ఇవన్నీ.
హూ
అ
హ్మ
ఊ రాము సార్ ఆ చి రా మ్యాత్స సార్ రాడనే ఇయ్యని చదివేసి పోతే ఆయన వీల్లేమో వినట్లేదు అసల.
ఇన ఆయన మళ్ళీ వస్తాడేమో అడుగుతాడేమో.
ఆ అందుకనే రాస్తున్నా నేన్ గూడా. ఆ
కిందబడ్నావ్. ఎ నీకై తెలుసా ఈ రోజు మా ఫ్రెండ్ కింద పడింది చైర్లోంచి. అది కూడా ఫోన్ మాట్లాడత ఇంకోటి ఏందంటే కింద పడి కూడా ఫోన్ మాట్లాడతనే ఉంది.
పక్కన పెడితేం పడిపోయింద్ పైకి లేసి వచ్చి ఎవర్ నవ్వక్ అన్నదంట. మేము లేచి వచ్చేలోపల నువ్వు లేసేసావ్ అమ్మాయి మేమేం చేసేదీ. కింద బడినోళ్లు పైకి లేయ్యాలా ఫోన్ మాట్లాడతనే ఉండ్
ఒక్కతె రూమ్ లో కూడా మాట్లాడుకుంటా ఉంటది.
అదే అందుకనే మనం నవ్వామని తెలీదు అనుకుంటా ఆ అమ్మాయికి.
ఉమ్ రూమ్ లో కూడా ఒక్కతె మాట్లాడుకుంటా ఉంటది. ఫోన్ లేకపోయినా మెంటల పిచ్చి నిద్రలో కూడా మాట్లాడుతా ఉం టది రాద్
మే ఇటీ మే మీరేంది ఇద్దర్ పెన్లు తెచ్చుకోకుండా నా పెన్నులు ఏడో పెట్ పేసా బ
పెన్నుందీ. ఒక్కటిన్నరకి లేసీ నిద్ ద్రల మాట్లాడ
నిద్దరలో మాట్లాడుతుందే పిచ్చిగానే మెంటల్ హాస్పిటలో చూపీయ గూడదు.
క్కన్నా
వాషింగ్ మిషన్ లో బట్లేసి ఓయమ్మా అమ్మాయికి ప్రేమ ఎక్కువ అయిపోయింది కొంచం తగ్గించుకో
అమ్మాయి బడికి ఎప్పుడెప్పుడు రావాలా అని చూస్తుంది
విలా ఇ అన్న ఉమ్ కాదు అ నేను నిద్రపోదం ఒకటి మీట్ బటన్ లేసుకోంట చెప్పు
చెప్పాలరా నువ్వే
ఏం చేదం
చెప్పాలి ాల చాలి అ ఇంకేంట్రా ఏ
ఆ మేడం వచ్చింది
అ అ అదే ఇంకా అలా ఎందొ ఈ టైం ఏ గడవట్లేదు ఏమో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటున్నారు ఎగ్జామ్స్ డుతు క్లాస్ లో కూర్చుంటాం ఇకేం ఇకే ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి ఇంకో పని పాటే ఉండదు అట్లా అరు అదే రావద్దు నిన్న చాలా బాయ్